హాయ్ అండి. ఉమ్ బాగున్నాం మీరు బాగున్నారా.
బాగున్నారండీ. ఏం లేదండి. ఖాళీగా కూర్చున్న. సంగీత్ చేసుకోవాలిగా ఇప్పుడూ.
ఉమ్ తిన్నారమరి.
తిన్నా నండీ మీరు తిన్నారా.
ఏం చేస్తున్నారు.
త్రీ వర్క్స్ ఇగ కంప్లీట్ చేసుకోవాలి ఈవినింగ్ బోన్లు తోమాలిగా.
ఊ హూ మీరే చేస్తారా ఇంట్లో వర్క్ అంతా. ఓకే ఓకే. మీరు అంటే మీకు బ్రదర్స్ గానీ సిస్టర్స్ గాని ఉన్నారా.
ఆ ఉన్నారండి మా అన్నయ్యకి
ఏం చేస్తుంటారు అంటే మ్యారేజ్
లేదా అంటే జాబ్స్ వచ్చి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. ఇపుడు లాస్ట్ ఫైనల్ రౌండ్ ఉంది. అది ఒకటై పోతే వస్తది ఇంటర్న్షిప్ప్. అంటే త్రీ మంత్స్ కోర్సు.